హలో ఆ ఇనిపిస్ తుంద
ఆ అనిపిసుంది
ఊ దుర్గా ఎక్కడ పెట్టిందండి సెంటర్స్
ఆ ఫిందోస్ ఏం పెట్టిందో తెలియ కాని
ఊ
ఇంకా అయితే రాలేదని అంతే
రైభూ మెసేజ్ చేసింది ఇందాక
ఏమి
అదే సెంటర్ వచ్చిందా కిచెసిందేం
అవును
లేదు నాకు నీకు అంటే రాలేదని చెప్తున్న
ఊ చాలా మందికి రాలే ఎందుకో ఏమో
అ దగ్గరుండేవి వదులుతారు ఇంక ట్టువలే కదా ఎగ్జామ్ ఇంకా వదల్లెదంటే
ఆ ఆరోజే ఉండదు ఎ ఎగ్జామ్ మీ కూడా నతెలిసి వేరే డేట్స్ కూడా ఇస్తార్ ఏమన్నా ట్వెల్త్న్ అందరికి ఎగ్జామ్ ట్వెళ్తే మన సీనియర్స్కి వేరె వేరె రోజులు రాసచ్చన్నారు వాళ్ళు ఒక్క రోజు పో ఇలా పోలేదు
ఆ నేను అట్లే అంటే వీళ్ళు కాదు ఒక రోజే ఉంటుంది ఇప్పుడు అందరికి అని చెప
ఆహా ఏమో మరి వల్రుూమ్ లో కో లో కొ ఒక రోజు ఒక్కోరు పోయినారు ఉ ఉ
షిఫ్ట్ లు వేరుంటాయి మేము నీ డేట్ డేట్ తెలీదు
ఆ
ఉ
వీళ్ళందరిది విచా ఆ మళ్ళీ వీస్తే అయిత పిన్నది నలుగురు ఆర మందిది ఆ కానీ వాళ్ళ సెంటర్ వాళ్ళిద్దరు సెంటర్ ఒకటి మా ఇద్దరు సెంటర్ ఒకటి
ఎన్నిఉన్నయ్ విజయవాడలో సెంటర్స్
ఏమో అది తెలీదు ఇప్పుటికైతే రెండు సెంటర్లు తెలుసు
మాకు తిరుపతిలో ఉండేది రెండే రెండు
అయితే ఒక ఊర్లో రెండు రెండే పడొచ్చు
తిరుపతి నెల్లూరు పెట్టాం మేబీ నెల్లూరు పడితే మళ్ళ బీచ్ పోయి రావచ్చు
అవును ఊ
ఉ
చూద్దాం అందరికీ ఎడ పడతాదో ఆ అన్న దూరం ప్లేసెస్ మాత్రమే ట్టు తెసి దగ్గర ఎప్పుడైనా పోవచ్చు అన్నట్టు ఆ
హ
అసలు ఏమి చదవాల పెద్ద ఎగ్జామ్ రాస్ అే దాని గురించి ఆలోచిస్తాన్నాం ఫస్ట్ చదివేదే లేదే
ఓ
ఏంల లక్కు ఉంటేనే వచ్చేది లే అని ఉరికినే అయిపోత అదే అర్థం కాలాఏదో ఒకటి చేయాల ఒక రోజ ఉగాది లోప ల ఒక రోజు చ్చి సార్ కి ప్రాజెక్ట్ జూపిల్ల ఫస్ట్ ప్రాజెక్టే చేయిలే చెప్పల్ల కానీ ఒక రోజు వచ్చి ప్రాజె జూపిల్ల ఎగ్జామ్ ఐయిపోయింకేమన్న చూడల్ల
ఆ
లేకుపోతే వొస్తే ట్యూస్డే రాళ్లంతే
అ
స
మేమేమో చేసి మేము వడ్లో చేసి చూపిస్తాన మొత్తం సారు మిస్టేక్స్ ఏమైనా ఉన్నా ఆ ఇవన్నీ చూసి చెప్తాను అలైన్మెంట్ అవన్నీ
అవును అది ఫస్ట్ ఇంకా శిశు చేయలో
ఉ
చూద్దాం ఏమవుతుందో నీన్న పిచ్చిప ట్టిపోయింది కాలేజ్ పోల్లా ప్రాజెక్ట్ చూపిల్లా లేకపోతే ఎగ్జామ్ రాయల్ల అసలు కాలేజ్ పోల్లా వద్దా ఎంత ఆలోచించించినము ఎందుకిట్ల మధ్యలో రమ్మన్నారొ
ఉమ్ నేను ఈడుంటే మా అక్క ఈడేముంది ఇంటికి రా ఇంటికి రాబుద్ది కాలే కదా నీకంటుంది ఆగంగ షెటి చూపించి పోదాం ఇంకొకేరి ఉగాదప్పుడు అని నేను
ఉమ్ సరిపోయింది అక్క ఇ ఇంట్లోనే ఉందా
ఆ ఫిఫ్టీన్ వర్క్ ఇంట్లోనే ఉంటుంది
అఓ
తర్వాత మళ్ళీ టువల్ డేస్ వర్క్ మళ్ళా ఇంటికి వస్తుంది
అప్పుడు మధ్యలో నైన్టీన్త్ ఎ గదా ఫెస్టివల్
కానీ అక్కడ పోతుంది ఇంక వర్క్ ఫిఫ్టీన్ వరకే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్
ఓహో
అ
మరి అక్క పోయినంక పోతావ నువ్వు
అ
సరే
పోతా ముందే టూవెళ్లే కదా
ఎవరన్నోతౌ దగ్గర ఉంటార ఎవరన్నాో
ఏమో అసలు ఆఫీస్ రూమ్ కె పోలే మొన్న మొన్న ఏమైందంటే ఆప్టిట్యూడ్ కి పంపించేస్తానలా క్లాస్కిి దాని తర్వాత గైడ్ ని కాలొనీ కి ఇలా దగ్గరికి పోతా అంటే ఆ ఆఫీస్ రూమ్ డోర్ ఎసినారంట
అయ్య అయ్యో
ఉమ్ గంగ షెటి సార్ ఉండి మళ్ళీ రూపొండి ని మా ఇప్పుడేమ్ వొద్దు వాళ్ళందరుూ మళ్ళీ ఏమో అంటన్నారు అని సంథింగ్ అన్నారంట
ఎందుకు
మేం బి అదే హయాపిట్యూడ్ కి ఇలా పోకుండా అక్కడ పోతున్నారు చూపడానికి
ఓ అట్లమో ఉమ్ ఆ ఇందది ఆ సాక్ చొప్పి వీళ్ళు క్లాస్ మిస్ చేస్తున్నారు అని హ్మ్ హ్మ్
ఇంకా ద ఆపి ట్యూడ్ తర్వాత న్యో ప్యాచ్ చేయమన్నారు అప్పుడు చేసి చ్చిన వాళ్ళు పోయింటే తనుష అందుకు
ఆ
ఇప్పుడు నేఒపట్ చేయిపోండి ఏ టైమ్ లో అజ చేయ్యడి మళ్ళీ రాపోండి మధ్యాహ్నం అన్నాడంట
ఆహా సరిపోయింది
హ్మ్ హ్మ్
ఇట్లనా కస్తం బాగా తెప్పించుకుంటాారు
ఆవు ఇంగ సార్ వాళ్ళ ఏమాన్నా అంటారని వీకే వీలంతా
ఆ అయినా వాళ్ళు దారుణము వెంకటేశ్వర్ సారు సమీేశ్వర్ వాళ్ళంతా
హ్మ్
వాళ్ళు ఏంది కొంతమంది స్టూడెంట్స్ బాగున్న వాళ్ళు బాగా మా ట్లాడే వాళ్ళని మాత్రమే జాబ్ లోకి తీసుకుంటున్నారు వాళ్ళ సపరేట్ గా చేస్తన్నారు లేకపోతే వాళ్ళకి ఎట్లాొస్తుంది మనక ఎందుకు క్లాదు
ఇప్పుడు నవీన్ కి ఒకటిసారి చెప్న్నాడు ఏమంటే అది కన్నడ వాళ్ళ అనమాట
ఆ
అది ఫినాన్స్ వాళ్ళు కాదు మార్కెటింగ్ వాళ్ళకి మాత్రమే అని వాళ్ళు అన్నారు సునీల్ బోయింటే మా ఫినాన్స్ వద్దని చెప్పినారంట ఇంటర్వ్యూ లో
హ
ఇందుకు నవీ సెకండ్ రౌండ్ అయింది హెచ్ఆర్ తో మాట్లాడుతాను చెప్పినడంట మీకే
అదే వాళ్ళు కొంత మంది మాత్రమే తీసుకొని పెడతాంన్నారు
హ
అంతే మి మిగతా వాళ్ళకి జాబులు రాలేదంటే ఎందుకు వస్తాయి ఇట్లా చేసినప్పుడు
మా కర్రి అడుగుతాడు నన్ను వాళ్ళకు వచ్చిపోయిందిలే ఫస్ట్ ఎందుకు వాలే
ఆ ఇది ఇది కథ అని చెప్పు
ప్రైవేట్ నాకైతే తెలుసు మన కాలేజ్ కొరియన్స్
ఆ వాళ్ళకేంది ఏమయితది బియి అయిపోయి లోపల కాలేజ్ అయిపోయి లోపల జాబ్ రాకపోలా ఇట్లో గుచ్చాయి ఇంకా ఇంట్లో అనుకుంటుంటారూ ఇక
మాక్క మాన్నా
ఇంట్లోలన్న పర్వాల బయటోలు అంటారు చూడు ఏమి ఏమి చేస్తున్నావు ఏమి తను ఎం చేస్తున్నావు అవును ఇంకేం ే ఖాళీగా ఉన్నారా మీరూ టెంపుల్లోనే ఎంత మంది అడిగినరు ఇంకా చదువుతానవ అయిపోయిందా అయిపోలేదా అ మీకెందుకు కు మీరు తినిపోకోకుండా సలు అందిచ్చ
సహ
మార్చలేం
ఆంటి ఉందా ఇంట్లో
ఆ ఉ కింద ఉంది వాళ్ళంతా ప అనుకున్నారు నేను ఈ సైడ్కి వచ్చి మాట్లాడుతున్నా
ఉ
ఉ ఎప్పుడంటా పిజి క్లోస్ తెలిద
ఏమో ఆమె ఎవరో అన్నారు ఉగాదికి ముందే క్లోజ్ చేస్తానని కీర్తి అనిందంట
ఉహు
కీర్తితోనే ఎవరితోనో అనిందో
ఉ అవును
కానీ వాళ్ళకి మిడ్ ఎగ్జామ్ ఉంది కదా ఉ
ఎప్పుడు అయిపోయేది మిడ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఒక రోజే కదా మండే ఒకటే ఆ మండేనే నెక్స్ట్ మండే
ఉ
మరి పీజీ ఎప్పుడు క్లోజ్ చేసేది
తెలీదే హు
మేము వచ్చినా కూడా అడికి ఏం చేసేది లే ఊకనే అటెండెన్స్ తీసుకుంటాన్నారా ఆప్టిట్యూడ్ క్లాస్ లో
ఆ సైన్ పెట్టినాం మొన్న పేపర్ లో
అంతేనా ఇంకేం లేదా
ఉహు
నార్మల్ క్లాసెస్ ఏం జరగలేదు కదా అయితే
ఉహు నార్మల్ వి ఎందుకు జరుగుతాయి
రేపు నుంచి జరిగితే జరగచ్చు కదా
నార్మల్ క్లాసెసా ఆప్టిట్యూడ్ వే చెప్తారు
రేపు రేపు రేపటి నుంచి కూడా ఆప్టిట్యూడ్ క్లాసెస్సేనా చెప్పేది
ఆ నార్మల్ క్లాసెస్ కనుకున్నావా
మేము నార్మల్గా రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి అందరుూ కంపల్సరీగా రాల్లా అనింది అవుట్లుక్ లో మేల్లో
అవునా నేను చూడలేదే
ఆ అందుకే అన్ అన్ అంతా నిలా ఆ ఆప్టిట్యూడ్ అయితే అయితే అసలు పక్టించుకోనే దాన్నే కాదు పక్కన పడేస్తుంటి ఇంకా ఏం పోతావులే అని నార్మల్గా రెగ్యులర్ గా క్లాసెస్ జరుగుతాయి అందరూ రండి అని ఆ ఏతు మీ డేటా కంప్లీట్ చేసేసుకొని డేటా కలెక్షన్ నైన్త్ కాలేజ్ కి వచ్చేయండి అని అనింది
ఉహు ఏమో తెలీదులే చూడలేదు నేను మెయిల్స్
ఆ అది చూసినందుకే ఏంది ఇది మళ్ళీ రమ్మంటున్నారు అనుకుంటా
వాళ్ళు రారని ఎట్లా ఇట్లా పెట్టినారేమో
హు అయిన్డొచ్చు
ఉ
చూద్దాం ఏం చేస్తారో ఏమో వీళ్ళు రేపటి నుంచి
ఊ క్లాసుల్లో అయితే వస్తారు కదా అది ర రాదు కదా పీట డం
ఎందుకు అట్లా సెప్పినట్టుంది
పదైనా ఉండేది రెండె క్లాస్ లో
ఊ ఊ
హ
ఓక్కే
సరేలే ఆయిపోయి బాయ్